ఆ
స్తుంద అండి
ఆ వినిపిస్తుందండి నమస్కారం అండి
ఆ నమస్తే అండి బాగున్నారా
మండి ఎండాకాలము బాగు బాలయినా బావుంటే
ఎంతకాలం మరి వర్షపడతలేదండి అవునండి
ఫ్యాన్ సరిపోతలేదు ఆ కూలర్ ఎటు పోతుందో కాలాసిందో తెరుస్తలేదు
అవునండి కూలర్ కాలిసలు సరిపోతుందో లేదా కూడా అర్థం అయింది అదు
విపరీతమ ఎండాలంటడి నిన్న సాయంత్రం కొంచెం గాలిచ్చింది నాలుగులు చినుకులు పడ్డాయి కరెం పోయింది కొంచెం నైట్ చల్లగాండే ఆ చల్లదనాన్నంతా మళ్ళీ ఈరోజు తీసేస్తుంది
అవునండి నాకైతే కూలరు ఫ్యాన్ రెంస్తాను కూలర్గాలర్జ అయితే చాన్గాలు అర్థం అయితలేదు
అవునండి సెలవు
క్క
ఉ వేడి వేడి అండి విపరీతమైన వేడి కూలర్ గాలి చెట్లు పెట్టుకోవాలండి ఇంటికి రెండు చెట్లు పెట్టుకోవాలి వేపు చెట్టు కంపల్సరీ ఉండాలి కదండి
అవునండి
చాలా
మాకయితే మాకయితే చెట్ లు కూడా ఉన్నాయండి కానీ చల్లదనం అయితే లేదు
చెట్టు అంటే ఇప్పుడు కొంచెం గ మామిడి చెట్టు వేప చెట్టు ఆ అలాంటి అయితేనేమో కొంచెం చల్లటి గాలి వస్తుది కదండి
అవును అవును
మామూలుగా సీతాపలాల
ఉ
టద్ ఆదుడి
అవి గాలి ఎక్కువ రాదు
మా ఇంటి కొంచెం మిరలు ఉంటదండి బాల వాళ్ళయితే అసలు కూలర్ వయ్యాలండి ఏ మా చల్ల ఉంటది చుట్టటు ఎట్లే వాళ్ళ చుట్టటు నాలు ఆ పత్ చేన్లు వరి పొలాలు ఇంటి చుట్ట టు చెేట్ ఎట్లు విపరీతమైన చల్ కొంది
మీకుడ దగ్గర పొలాలు ఉన్నాయా అండి
మా ఇంటి కొంచెం అట్ంటి ముందుకెళ్తే మా ఇంటి దగ్గర వాళ్ళలకు పొలాలు ఉన్నాయి అంటే వాళ్ళు వెనకట కొన్ని వెనక ఇక్కట ఒక అరవై డెబ్బై ఏంల కింద వాళ్ళ మామ వచ్చి ఇక్కడ మొత్తం అంటే ఆ స్థలాన్ని మొత్తము ఆక్రమించు కున్నాడాట
ఆ
ఒక యాభై ఎకరలు దాకాంటదండి ఒక వీధి అంత ఉంటది వరీ వేస్తారు గోధుమలు వేస్తారు పత్తి వేస్తారు కొంచెం
ఆహా
మంద మూడు కుటుంబాలు ఉంటాయండి వాళ్ళవి
ఉమ్
ఉమ్ కొంచెం తోటకూర పాలకూర కొత్తిమీరు ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంట్లోలకు సరిపడ ముల్లంగి ఉల్లిగడ్డ కందగడ్డ గల కానుంచి పెట్టుకుంటారు
అన్ని వండించుకుంట్రు వాళ్ళు
ఆ నాన్యాచురల్ ఫుడ్ తింటారండి మరి ఎట్లుంటారండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మస్తు ఎట్లా ఆ మస్తు హెల్తీగా ఉంటారు
ఉ హు
చిన్న రోడ్ పేజోళ్ళ గడకా ముళ్ళంగి
అంటే ఇప్పుడు కళ్ళగడ్డ పెడితే మనకు వేరొస్తద అండి అది
పాకు ఆ పా మొత్తం పాారుతుదండి పూదీన లెక్కనే వారుతది
వేరు పెడతారా దాన్ని గడ్డనే పెడతారా అన్నది
అడుగుతాండి వాళ్ళను లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయర్ కొన్ని తవ్వుకొని తీ తీసుకోమన్నారు ముల్లంగి నుంచి వారకిల్లని తవ్వే చున్నయి తియ్యగుండె అండి కం దడలు
అవునా అండి
ఉమ్ లోపల
అయితే మాకు గడ్డ వెడతారా గడ్డ వెడితే వేరు వస్తుందా, లేకపోతే ఆ వేరు తీసుకొచ్చి వేస్తే కందగడ్డలు అయిత అనేది తెలియదండి, అందుకే
తెలుసుకో ఆ తెలుసుకుంటా అండి నేను వాళ్ళని తెలుసుకొని అ చెప్తే ఒక రూమ్ వన్ హఆ ఒక రూము మందం ఉల్లిగడ్డలు పెట్టుకుంటారు ఒక రూము మందం కందగడ్డలు శ్యామగడ్డ
ఊ హు
గోబీ ఆకుగోబి అంత మంచిగ్ ఉంటదండి వాతావరణం ఎ ప్ ఇప్పుడు నందమూరిలో ఒక సైలితం అయితే చాలా మంచి మంచిగుంటది వాతావరణం అప్పుడే పోయి మీద గిన్నె పేటు పెట్టు కుంటారండి ఒక లో రెండు ఉల్లాకులు వోట్ రెండు మెంతాకులు నాలుగు శ నాలుగు ముల్లంగి ఓ గోబిగడ్డ గోస్కపై కూరేసుకుంటారు అంటే న్యాచురల్ ఫ్యూడ్ ఫుడ్డండి మందు లేకుండా ఆ
ఫ్రెష్ది అప్పడిదప్పుడు అప్పుడు చెట్టం ఇంట తెంపింది
అవునండి ఆ ఊడిచిందంతా పోస్తారు బర్రేలు ఉన్నాయి వాళ్ళలకు మేకలు ఉన్నాయి వాళ్కు లేేనిది ఏమి లేదు
ఆహా అందుకే వాళ్ళకు అట్ల కూరగాయలు పండుతన్నాయండి
ఆ బర్లు మేకలు ఆవులు బాతులు ఉన్నాయండి ఆ బాతులు నర్చుకు నర్చుకుంటనే గుడ్లు పెడుత పెడతాయి
వామ్మో
రామచిలకండి చిన్నగింత అంతంత తీసుకొచ్చిండ్రు పెద్ధ పెద్దగయింది వాళ్ళు ఎట్ ఎట్లా చెప్తే అది పలుకుతది ఆ రాము అని ప పేరుపేట్టిండ్రు కొత్తవాళ్ళు ఎవరన్నా అస్తే అది అరుస్తది ఆరుస్తా ఉంటది
ఆహా
ఆ అంటే మంచి
ముందటి నుండి ట్రైనింగ్ అన్నట్టు దానికి మనం ఇంట్లో ఎట్లా చె తే అట్లా తయారవుతుది అన్నట్ చిలక కూడా మీరు చెప్తుంటే నాకు కూడా చూడల అనిపిస్తుంది కొన్నవ దాన్ని
ఉమ్ బాగుంటదండి చాలా బాగుంటాది
హుమ్
ఊహ్ తెచ్చుకుంటామండి మేము ముల్లంగి ఏమన్నా కావాలంటే డబ్బులకు కొనకచుకుంటాము
ఇక మనం ఫ్రెష్ కూరగాయలు డబ్బులలకు ఇచ్చినా ఏం కాదండి
ఉమ్ ఫ్రెష్ ఉంటాయి కమ్మగ ఉంట కదండి ఆ ఉట్టి ముల్లంగి తిన్నా ఉడం కమ్మగుంటది కదండి ఉప్పు కారం వేసుకొని తింటే చాలా కమ్మగుంటది
మనకి అంత ఫ్రెష్ దొరకయి కదండి మార్కెట్ కి ఈ రోజు తెంపుతే రేపు వస్తాయి అవి
ఆ అవి మనం తెచ్చుకుొని మనం రెండు రోజులు నిల్వ ఉంచు
మళ్ళ మనము రెండు రోజులు నిల్వ పెట్టుకుంటాం, అందులో ఉన్న టేస్ట్ పోతది ఇగ
తిన్నామా అంటే అట్లా తింటున్నాం మనం
అవునండి అం
ఉమ్
ఏ మనకు రుచులు కూడా తెలుస్తలేవు అన్నట్టు
లేదండి రుచుల రుచులే లేదు
ఉహు
ఏమైనా ఫ్రైలు
అవునండి ఇయలా రేపు అందరు ఫ్రైలనే ఇష్ చెప్పాడు
ఆ చిక్కుడుగాయ ఫ్రై బి అన్ని ప్చ్ మామూలుగా అసలు లూజు లూజు కూరలు తినాలండి కలపటం పెట్టుకొని ఆరోగ్యం మంచిగుంటది ఫ్యాషన్ గా నూనె ఎక్కువ పోసుకోవడం ఫ్రైలు చేసుకోవడము
ఉమ్
అదొక ఫ్యాషన్ అయిపేయిందండి జనాలకి
ఆ అవునండి
ఆ
మీకు ఎన్ని ప్యాకెట్లు పడతాయిడి నీలకా ఆయిల్ ప్యాకెట్స్
ఒకటి ఒకటి తిన్నారు
ఒక్కటిన్నర వాము అట్ల ఎట్లా ఆదా చేస్తున్నార అండి
నేను కూరలు కూరగాయలు కడిగి కోస్తా అండి
ఉహ
కోసి టమాటాలు వేస్తా అదే కూర అలా కొంచం ఉప్పేస్త కొంచెం పసి వేసి అల్లమేసి ఉడక విడత పైన ఒక ప్లేట్ లో వాటర్ పెట్టి ఉడుక విడతా ఉడుకేటప్పుడు పచ్చిమర్ పకాయలు ప్యాజీల కర కలిపి దంచి వేస్తా
ఆ
కొత్త కొత్తిమరు వేస్తా మంచిగా దగ్గరకి కాగానే లైట్ గట్టిగా ఆ నువ్వుల పొడి వేస్తా ఒక రెండు చెంచాలు ఒక రోజు నువ్వుల పొడి వేస్తా ఒక రోజు పల్ల పొడి వేస్తా వేస్త మంచిగా కొత్తిమీర వేసి ధనియాల పొడి వేసి దించతకమ్మ ఉంటుంది ఉంటదండి
ఆహమ్
లైట్గా వేస్తే పైనండి ఆయిల్ వేస్తా కొంచెం
అంటే ఇ తళింపు పెట్టారు ఇక
పెట్టండి ఎక్కువ పెట్ట నైన్ంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టండి
అట్లా చెప్పండి ఇక నువ్వుల పొడి వేస్తారు కాబట్టి అ
హ నెలక కిలో నువవుల పొడి నెలక కిలో పల్లీ పొడి వటి పడత తాండడి అది కిలో ఇది కిలో పడుతుంది నెలకి
అవునా
ప్రతి ఒక్క కూరలో కంపల్సరీ నువ్వుల పొడి వేస్తాండి నువ్వుల పొడి వేస్తే ఏంటంటే మనకు నూనె నూనె జిగురు వస్తా సమర్ వస్త
ఆ అవునవును
రెండు ఉంటది నువ్వులు ఆరోగ్యానికి మంచి ఇది నూనె ధనాన్ని
మ్
ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలైతుందండి నేను పప్పు పోనీ పెట్టాలా పాలకూర పప్పుగానీ చుక్ కక్కోర పప్పు కానీ గంగమేలికూర పప్పు కానీ అన్ని కలపటం పెట్ అన్నీ కలపడం అన్నీ కలిపి మిక్సీ పెట్టేస్తా ఉడికిన తర్వ తెల్లుపాయల కరేసి కొత్తిమీరేసి ది ధనియాల పోడేసుకొని అది పెడత
మ్ మ్ నేర్చుకోవాలండి మీ దగ్గర చాలానే
నూనె తగ్గించాలండి నూనె చక్కెర కంపల్సరీ నూనె చక్కర ఉప్పు ఉప్పు సన్నుప్పు కూడా బంద్ చేయాలండి దొడ్డు ఉప్పు వాడాలి
మ్ హు
ఇప్పుడు ఏడెన్ల సంవత్సరాలు ఐతుందండి దొడ్డు ఉప్పే వాడతాము చక్కరా నైన్టీ పర్సెంట్ బంద్ చేసినాము టెన్ పర్సెంట్ ఇక బంద్ చేయాలి
మ్ హు
మ్
ఇగ మాకైతే నెలొచ్చేసరికి ఐదు ప్యాకెట్లు పడుతున్నాయండి నూనె
ఆ రావద్దండి అట్లా వాడొద్దు ఆరోగ్యం కరాబ్ అయితది
ఐదు ప్యాకెట్లు ఇంకెక్కువన్న పడతాయ్ కాని తక్కువనయితే పడతావండి
మూడు కంటే ఎక్కువ అస్సలే పట్టద్దండి
ఐదు ప్యాకెట్లు పడుతున్నాయి నెలకి
థ్యాంక్యూ
ఓకే అండి వెల్కమ్ అండి అంటే
ఓకే అండి